ఇప్పుడు ఇరాన్ ఇరాన్ మీద యుద్దానికి ఎందుకు పోయినారో తెల్సా నీకు అ ఇరాన్ ఇరన్ మీద దాడులు జరుగుతున్నాఏమో
అవ్ తెలుసు అదేఎపునుంచో ఆయ్ మీరు ఎస్పీలెన్ కదా అది చాలా ఇంతకు ముందు ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ బ్యాక్ నుంచి ఇరాన్ మీద దాడి చేస్తనే ఉంది దాంతో
ఇప్పుడు ఇప్పుడు ఇస్రాయల్ ఇప్పుడు ఇరాన్ పై దాడి చేేసింది ఫస్ట్
ఇప్పుడు చేసిలేదు ఎన్నాళ్ళ నుంచో చేసుకుంట ఒస్ ఉంది అది ఇరాన్ మీద ఇంతకు ముందు నుంచి ట్వంటీ ట్వంటీ ఫైల ఏసింది ట్వంటి ట్వంటి ఫోర్ ల ఒక సిక్స్ ఫైవ్ ఇయర్స్ ఎప్ ఎప్పటి నుంచో నడుస్తుంది టూ థౌజండ్ సెవెంటీన్, టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచే యుూ ఎస్ ఏ టె ఎక్కువా అహా ఆయిల్ ఉంటది గదండి పెట్రోలు, డీజిలు ఇట్ల అడవి ఇంకా
అవును లే ఇ ఇరాన్ లో ఇరాన్ లో క్రూడ్ ఆయిల్ ఎక్కువంటది కదా
ఆ రష్యా గాని వెనుజిల్లా కొ సౌదీ అరేబియా అన్ని అరబ్ కంట్రీస్ దాంట్లల్లో ఎక్కువుంటది
ఆయిల్ క్రూడ్ ఆయిల్ అన్ని మనక్ ఇండియాకు యుస్ఏ కి అన్నిటికి ఆయిల్
ఆ మనం ఇండియా వాళ్ళం రష్యా నుంచి కొంటాం
ఆ గ్యాస్ కూడా లేదు ఇరాన్ నుండి కూడా వస్తుందంట మనకు
ఇంక రంగు రుద్దలేదా
అయితే ఇష్ ఇ స్టయిలు యుఎస్ఏ సపోర్ట్ కోరిందంట
ఆ అది ఎప్పటి నుంచో వాళ్ళది ఇజ్రాయల్ ప్యాలెస్తీన్ ఎప్పటి నుంచో కొట్లాడుతున్నారు ది కదా సో యూఎస్ఎ ఇజ్రాయిల్ కి సపోర్ట్ చేసినప్పటి నుంచి
యుఎస్ఏ ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేసింది స పోట్ చేసి ఇరాన్ మీద
ఇప్పుడు ఇరాన్ కి యూఎస్ఎ కి పడదు ఇదిస్తే ఇరాన్ని ఆక్రమించుకోవాలనుకుంటుంది ఆయిల్ కోసం ఇరాన్ ది మొన్న ఏంది జనవరి ఫస్ట్
అయితే అయితే ఇస్ ఇజ్రాయ్ లాల్ రెడీ ఆల్రెడీ రాని పై దాడులు చేసింది కదా ఇగ ఇజ్రయేలు యుఎస్ఏ స సపోర్ట్ అడిగింది అమెరికా సపోర్ట్ అడిగితే అమెరికా ఏం చేసింది డైరెక్ట్ గా ఇరానాల మీద ఇరాన్ వాళ్ళ మీద దాడి చేయకుండా దుబాయ్ లో ఇరాన్ వాళ్ళు ఉంటారు కదా వలసపోయినా వాళ్ల
వాళ్ళకి వాళ్ళకి పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మళ్ళ ఇరాన్ కి సౌదీ అరేబియా కి అరబ్
వాలకి ఉన్నా కూడా యుఎస్ఏ ఏం చేసింది ఆడకి వల వలసవైన వాళ్ళ మీద ఇరాన్ లో ఈ సా ఆ దుబాయ్ లో ఉన్న ఈ ఉన్నాయి ఇరాన్ వాళ్ళని యుఎస్ఏ టార్గెట్ చేసి లేపేసింది లేపేస్తే ఆ లేపేసింది ఇప్పుడు మనం మనం అయితే ఎవరితో కలవలే గని మనం కూడా యూఎస్ఎ సపోర్ట్ ఉంది కదా సో
మనకి వస్తే సపోర్ట్ ఏంది మనకి మనకి సపోర్ట్ లేదు మనకి మనం ఆక్చువల్ యువత మీద ఆహా ఎవరి మీద డిపెండ్ కాలే మనం
మరీ ఇరాన్ నుంచి అయితే మనం కూడా ఆయిల్ తీసుకుంటున్నామంట కాబట్టి మన గ్యాస్ గ్యాస్ కూడా తీసుకుంటున్నామంట గ్యాస్ నాచురల్ గ్యాస్ లిక్విడ్ నాచురల్ లిక్విడ్ నచరల్ గ్యాస్ లిక్విడ్ నచరల్ గ్యాస్ క్విఫైడ్ నాచురల్ గ్యాస్ అది రెండు వందలు
మనకు మోస్ట్లీ డిపెండ్ అయ్యేది మనం ఆయిలు వస్తం మీదని పర్వాత ఎక్కువ ఇ రాదం పెద్ద బ
కానీ ఈ రోజు ఒకటి న్యూస్ ఏంది వచ్చిందంటే మాట్లాడు నువ్వే ఏం వచ్చింది చెప్పు అది ఆవు అనుంటన్నా ఏమొచ్చింది అట్లాడుదు మళ్ళీ ఇరవై న్యూస్లే ఒక ఆస్ట్రాలజర్ ఆస్ట్రాలజర్ ఏమని చెప్పిందంటే
ఇట్లా అంటివింటం తలేదు
మన ఇండియా అమే ఆ ఇరవై ఒకటిన భారత్ పాకిస్తాన్ మీదయ పా భారత్ పాకిస్తాన్ మీద యుద్ధం చేసింది యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయి
అవండి అతడు
అంటే ఆమె ఆస్ట్రాలజిస్ట్ చెప్పిందినమాట. భారత్ భారత్ గెలుస్తది అప్పుడు అందులో ఉన్న ముస్లిం వాళ్ళంతా, పాకిస్తాన్ వాళ్ళంతా భారత్ కే వచ్చేస్తారంట. అట్లా గ్రహాలను గ్రహాలను బట్టి ఆమె చెప్పిందంట! అది మార్చ్ ట్వంటీ ఫస్ట్ జరగు తాదంట. ఇంతకుముందే ఆమె బీహార్ మంత్రి సీ ఎం ఎవరైతారో చెప్పిందంట. వాల్లే అయినారంట. అట్లా నమ్ముతున్నారు కొంతమంది. అది వే టు న్యూస్ లో వచ్చింది. అయితే నమ్ముతున్నారు ఒక
అట్లా అంటే కలిగుంది దరాాల కార్టూన్ ఉంటది ఆ కార్టూన్ కూడా టప్పలు ఎక్ చేస్తుంది అని చెప్తారు ఓ అది ఇకా ఫేమస్ా ఇంద ఎస్ఏ లో ఎస్ఏలో ఒక కార్టన్ ఇ మకు మోటు పత్రలు దూరాలు ఎతున్నాయి అట్లా ఒక కార్టూన్ వాళ్ళకి ఆ కార్టూన్ లో ఎన్నో చూస్తున్నారు ఇట్లా జరగబోయేటివి
హ్మ్మ్
ఫేమస్ అయింది చాలా ఫేమస్ అయిందది. అట్లా ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యేది చాల నిలిచినారు.
కానీ ఇప్పుడైతే ప్రపంచం నాశనం అయితాదేమో! అదను
ఏం కాదు ఓన్లీ నాలుగైదు సీసాలు కొొట్టుకున్నంత మాత్రాన
కావా మొత్తమేన్ని నూట నలవై తొమ్మిద నూట నూటరవై కంట్రీసు
విగరవ ఇరవరనా అందలట్టయి
రెండొందల ఆరో ఎన్నో ఉన్నాయి కదా? ఎవనా ఆగడ సరే
ఇప్పుడి ఇప్పు ఇప్పటికైతే ఇ వాళ్ళ అయిందిడి యుఎస్ఏ ఇరాన్ ఎనిజబెల్ సౌదీ అరేబ్యన్ కంట్రీస్
చ చాలా మంది చనిపోతున్నారంట ఒక పిల్లోడు, పీసిద్దలా మండే నే ఒక ఒక వీడియో వైరలైతుంది గద
అవు ఎవ రోషని స ఆరాం కంటాబ
ఆ పెట్నాడు రాజు బాయి
రాజన్న
పాస్టర్ రాజు పాస్టర్ పెట్టినాడు స్టేటస్సు ఓ మొన్న యశనా అమ్మ అనే అమ్మాయిది కూడా పెట్టిండే. మొన్న మొన్నా ఆయనకు ఫ్యామ్ జామ్ లో అనే గ్రూప్ లో వచ్చేసి ప్రతి అబ్ పెట్ స్టేటస్ రూపంలో అందరికీ తెలియజేస్తుంటాడు.
ఆ ఎప్ప పెట్టరు
లేదు పెడతాడు ఆయనే అప్డేట్స్ ఇస్తుంటాడు. ఇంగా ఆరు నిమిషాలేనా
ప
ఏదైనా పోస్ట్ పెట్టాలంటే ఆలోచిస్తుంటాను నేను ఆలోచిస్తుంటా అందుకే ఎందుకంటే ఆయన ఆయనకి చాలా గ్రూప్స్ ఉంటాయి వాళ్ళందరు చూ స్తరు కదా అందుకే ఆ
వాట్సప్ చాటింగ్ ఫుల్
ఇప్పుడు మా ఇది ఇది పద పదకొండవ కాల్ అయితది దీన్ని బట్టి తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది అదే ఆడపిల్లలకి గవర్నమెంట్ త్రీ థౌజండ్ ఇస్తుందంట త్రీ థౌజండ్ ఇస్తుందంట ఆ ఆహా నెక్స్ట్ ఎక్కువ డెలివరీలు అయ్యే వాళ్ళకి ఇరవై ఐదు వేలు ఇస్తాడంటా
వెయిట్ ఇంతకుముందు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు చెప్పిన కదా
అదే అదే ఏమో ఇప్పుడు కూడా న్యూస్ ఆ న్యూస్ నిన్న వచ్చింది ఒకటి అయితే మేము కూడా అప్లై చేసినాం త్రీ థౌజండ్కి ఇంకా పేమెంట్ కాలేదు గవర్నమెంట్ పిఎం నుంచి పడతాయి కానీ ఇంకా ఇం ప్రాసెసింగ్ జరుగుతుందేమో ఇయమే ఇది చంద్రబాబు ఇది వేర ట్వంటీ ఫైవ్ థౌజండ్ అన్నాడు అది
ట్వంటీ ఫైవ్ ఎంత సంవత్సరానికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆ
సంవత్సరానిక మేబి సంవత్సరానికి ఉండొచ్చేమో మరి
ట్వీటీ ఫైవ్ థౌసండ్ రోజ ఎదకేడిస్తారు ఎవ్వరు ఇయ్యారులే
వన్ ఇయర్ పెర్ ఇయర్ ఉండదు
సినిమాలా వతు గాల మీరు
ఏం తిరున్నా సినిమాల సినిమాలో కావాలంటే అయితే డబ్బు ఉండాలా కదా టైము డబ్బు
అంటే ఒక వంద రెండు వందలు మూడు వందలు ఉంటది టికెట్
అయినా పోవడానికి మాకు రూల్స్ ఒప్పుకోవు
రూల్స్ ఏముంది రూల్స్ బానే
అంటే మూవీస్ చూసోచ్చేంత టైం ఉండదు పిల్లలతో
పోయిదండి ఒకసారి మంచి సినిమాకి వెదన్నా
లాస్ట్ టైమ్ కల్కి మూవీ వచ్చాము ఇగ
అది టిన్ టిన్
బగ్గునాయి ఎక్స్పీరియన్స్
నీకు కసలు అర్థం కాలే చాల
నాకైతే అర్థం కాలేదు గానీ ఓకే వచ్చోని చూస్తా ఉన్నా అంటే దాంట్లో ప్రభాస్ పెద్దాగా ఉంటాడు కదా
పెద్దగా ప్ర ప్రభాస్ కాదు అమితాభ బచ్చ్చాన్
పెద్ద ఉండేది ఎవరు ప్రభాస్ కాదా అమితాబ్ బచ్చఛన్ ఆ అది కార్ హే ఎవరు కీర్తి సురేసు కార్కి కారేనా మాట్లాడుతున్నది
కారు కాదు అది చిన్న డివైస్ డివైస్ ఒక చిన్న డివైస్ ఫోన్లాగా
సరే సరే ధన్యవాదాలు మళ్ళీ కలుద్దాం